ఆ ఎందుకో
ఇప్పుడు చెప్పా క మళ్ళా
అదే ఇప్పుడు వాస్ మషన్ బోర్డు ఉంటది కదా
ఆ ఓకే అదా
ఆ బోర్డు ఉండి ఏమైనా ట్యాబ్స్ ఉన్నా కూడా యూజ చేసుకోవచ్చు వదిలేసేలాగాంటాయి
అదే అదే
అ అట్లా చేసుకోవచ్చు స్పెషల్గా దానికోసం అయితే స్పెషల్గా పెట్టేయాలి లేదు అంటే ట్యాప్ ఉన్నా పైప్ పెట్టి అట్లా యూజ్ చేసుకోవచ్చు
ఏదో చెయాలి మొత్తానికైతే చేయకుంటూ వదిలిపెట్టద్దు
చేయాల మారి చేయకపోతేట్లా నీ పెళ్ళికి ఏం డ్రస్ కొనుకుంటున్నావు
నా పెళ్లికి
ఏ డ్రస్సు కొనుకుంట
నేను సూటు కొనుక్కుంటా
సూజ ను కుా సెలబ్రేట్ ఇచ్చేలా చేసుకుంటాను సెలబ్రిటీస్ చేసుకుంటారు చూడు పెళ్ళిళ్ళ
మేము మాలీఫ చేసుకుంటాం
పదిమంచి చేకుంట
ఉమ్
అలావి అ
బ ఎ అ ఎ ఇ సబ బళ చెపా
నోబాసా
బస్లేదుయలి
ఆటో
ఆరు నూలు మ మా సున్నారు సున్నారు సన్నరాలి ఆటోలు వెళ్రాలి ఎలాగ వెళాలి రాలి మీకు నష్ట సర అండి
ఓకే ఇన్విటేషన్ అయితే పక్కా ఇస్తాం
దాని మీద పిల్లి పత్రిక మీదనే రాసి పెడతా తెలుగులో చెప్తున్నా తెలుగులో చెప్పాలి
తెలుగులోన చెప్పు
తెళ్లి క రా
మీ ఇష్టం అని అంటావు.
అంతే మ్మ్ కు మీది మాకు మీరే అని చెప్ప
సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా నెక్స్ట్ టైం పనికి పోయినప్పుడు ఆ ఊరికి ఒకు
ఏ ఊరికి పోను అయిపోయిందడ
ఎందుకు ఎందుకోసం అంటే నీ వాయిసు స్ట్రక్ అయి తుంది రన్నింగ్ చేసిన
తర్వాత వేరే ఊరిగా
తర్వాత వేరే
ఉమ్
అక్కడ కంప్లీట్ సిగ్నల్ లేనట్టున్నది నార్మల్గా అయితే బానే ఉంది ఈ కాలో అయితే ప్రాబ్లం అయితుంది.
అ సరే ఏవనా బాళద్లే ఇల్లైతే జుబరాలే ఎం ఎంతమందికి చేయాలి ఇంకా వచ్చే బోచెడు చేయాలి నేను
ఎంత మందికి చేస్తే ఎన్ని వస్తయి ఎన్ని చేయాలి ఇట్లా
ఇంకా వివరంగా తెలువది నాకు గాని
డైలీ డైలీ ఎన్ని చేయచ్చు.
రోజు కొది రోజులు ఖతం చేయచ్చాన్ని
డైలీ లిమిట్ ఉంటారా మన ఇష్టమా
లేదు ఒకటే రోజుల కంప్లీట్ చేయొచ్చు ఇరవై వచ్చినాయి ఒకటే రోజుల కంప్లీట్ చేయచ్చులే కానీ మనకు
ఓకే
ఇగా మనకు వీలు కాదు కద ఒక్కటే రోజుల కంప్లీట్ చేయాలంటే కష్ట
అవును ఇప్పుడు మనకు ఒక టాస్క్ వస్తది ఏమైనా మనకి ఏమన్నా మెసేజ్ వస్తా మీరు ఇంతమందికి కాల్ చేయాలి అని
ఆ అలానే వస్తది. అలావా దన్ పట్టు మనంస్
ఇప్పుడు నా ఫోన్ కి కూడా వస్తద అ అర్థం కాలే
ట పోని సట
చేస్తార
అను
ఎవరు
వాళ్ళ క ప
జయశ్రీ ఎమిటి తెలుసా తిక్కదనా
లేదు ఇలా ఇలా మీకు ఇది వచ్చింది చేసుకోం అని చెప్పి చెప్తారు దాని గురించి చెప్పి కట్
అ
అంతే
ఇప్పుడు నాకు కూడా వస్తదా మీరు కాల్ చేయాలి ఇంతమంది కానే
ఏవ
ఫ్లగ్ బోత్ ఫ్లగ్ కాకపోతే నువ్వు నాకు యాప్ చెప్పిన కాబట్టి నీను నీకేమన్నా వస్త స
అదే సరిగా తెలివదు ఇంగ కా అది ఏమ
తెలవదుగాని మాట్లాడు తున్నావా
తెలుసుకోవాలి తెలవదు కానీ తెలుసుకోవాలి తెలుసుకుంటే ఒకసారి అవుతునేం కదా ఇప్పుడు మన దగ్గర నుంచి అయితే ఏమ అయితులేవుగా మన దగ్గర నుంచి అయితే ఏం పోవట్లే కదా వస్త ను వచ్చింది అంత మించి లేకపోతే సరే ఇదో తప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలి
అంతే మరి
అంతే కదా
లేదంటే డేటా పోయి వాళ్ళకి బెనిఫిట్ అయితుందేమో
ఏయ అదే అంత అ అంతే లేదు ఎందుకంటే ఇది ఇ ఇది వీళ్ళనేమో అంటారు తర్వాత చెప్తా దాని పేరుగాని అంత సెక్యూర్ ఆ ఇది అది అది కాది ఇది బస్ సమస్ ఇది మన తెలిసిన వాళ్ళ చెప్తండి దాని పేరు కరట
ఓకే ఓకే
పేంగదేనా
ఇ ఇంట్లోకే అన్ని థింగ్స్ గ్రాసరీస్
ఏంటి ఏంటి
సోప్స్ ఆయిల్ పాయాకెట్స్ లిక్విడ్
ఉమ్
ఉమ్ ఎప్పుడు తీసుకొస్తాం కద అవే
అవునా
స సంక్రాంతి టైమ్ లో తెచ్చి ఉండ
అన్ని రోజులు అవుతుందాక
అవును మధ్య మధ్యలో ఇక బయట తీసుకురావాల్సి వచ్చింది
అవునా
పన్నయ వచ్చినప్పుడు బయట అన్నీ ఒకేసారి తీసుకొస్తే అయిపోతంది అని నిన్న పోయిండే మీకోసం వేయిది నను బిజీ ఉండే
ఏ తెచ్చుకోండి ఇబ్బంది అవుతుంది ఈమఐ ఏం తెచ్చుకుంటో నుే ఒక్కసారి తెచ్చుకోవాలి
అవును
పిచ్చెక్కుతుంద మీకుగా షాపుక్ బోవాలే పోవాల అంతే రోజు రోజుకు చిరాగ్ అనిపితుంది
కోవాలంటే కష్టం అయితది. అందుక ఒకటేసారి తేర్చి పెెట్టుకుంటే నెల రోజులు వస్తది. ఏ లొల్లి ఉండదు
చిరాగానబిస్తద్ గా రోజు రోజ్క్ ఫస్ట్ మెసేజ్ న ఏమో గాని రోజ్ రోజ్ కష్టమే మంచిగా అనిపితలే ఎన్ని రోజులు రా బాబు అనిపితంది
మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడిగా ఎవర్ని రమ్మన్నా కూడా రారు
ఎక్కడికి
ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితుంది. ఎవరు బిజీ వాళ్ళుంటారు ఇక్కడికి పోయే దమన్టే ఎండగొడుతుందంటారు.
నైటిగా ఒపిక నశిస్తాయి కదా
అదే
చేసి సాయంత్రం అటు పోవాలంటే ఎవలకు ఒపీకుంటది ఇది బావా వాల కులదయ్ పేషెంట్ ఐయి నాకు ఇబ్బంది ఐతంది అప్పటి దాకా మనం మంచిగన్ దిగపోయి
అవునవును ఇది ఇంతే ఉంటద ఇగ వర్క్
ఆ ఇలానే ఉంటది ఇగ ఇగ మనది కదా మన సొంతంది కాబట్టి కొంచెం మనకు కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటది అంటే అందరు పోయేదాక ఉండాలి అందరికి అన్ని సెటిల్ చేసి రావాలి ప్చ్ అంత ముందు మన కూలి కాట్ మన సంబంధం లేదు
నా పోయి రావడమే పర్
ఏ ఇంట్లో పడదాక ఒచ్చద్
ఆ
అట్లా ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు కదా
అవునవును
అళే అనకి ఇబ్బంది ఐతంది లేకపోతే మంచిగనే ఉండు
స్కూటీ కొనుకాచ్చు కదా ఒకటి
ఉన్న బనిని బాగా చేయించటడానికి ఇబ్బంది ఐతంది ఇంకాదొకట
మనం కొందామంటే మన ప్రాబ్లం నీకు తెలుసు కదా
ఆవును
ఇందుకే ఆలోచిస్తున్న
ఏమో సుఖంగా మనవి మనం కూడా చేసుకోకుండా ఐతంది
నిజంగనే అట్ల అని జస్కుంటే మనకు కష్టమైతాంది
ఆవను
ఊకే అలిల అడగలేం ఎవరిని
అవును అప్పుడు ఆ బండి ఉన్నప్పుడు చూసినా నీకు ఇప్పుడు ఇప్పటికే నీకు తెలిసి ఉండాలే ఆ బండి ఉప్పుడు కూడా ఎవలో ఒకల్ ఊ తోలచ్చది
అవునవును అది కంప్లీట్ గా పాడైపోయింది గని
ప్చ్ ఇప్పుడు మనకు ఉంటే ఎవరో ఒకరు డోళ్తా మనకు లేనిది చాలా ఇబ్బంది ఐతది కదా
స్కూటీ అంటేసలు ఇంక ఎవరిని అడగాల్సిన అవసరం పన్లే ఎందుకంటే రోజు ఉ టె యబట్టి
సరే ఏం గాదు లేకపోతే గీది ఇంటి దగ్గర ఇక్క నుంచి రోడ్డుదాకా డ్రైవ్ చేసుకోవడం వచ్చిన సాలు
చాలు నిన్న రోడ్ నిన్న రోడ్డు దగ్గర నుంచి నేనే ఇక నచ్చిన
ఏ ర వీలదా
వాల్ ఉమ్ వెలాధే
ఏ ఉమ్